హలో ఎవరు హలో ఎవరు ఆ చెప్పండి మేడం
మీ
ఆ మామ్ సాయి తేజ మేడం స ఏద ఇక్కడ కొత్త చెరువు శ్రీ సత్య సాయి
ఓకే మాకు ఐడియా ఉంది ఏం చేసుకుంటారు సార్
డిగ్రీ అయిపోయింది మేడం కఖాళీగా ఉన్నా ఆ లేదు మేడం కాళీ హాబీస్ ఏమంటా మేడం లీజనింగ్ మ్యూజిక్ ఏంటి ఎక్సెట్రా
ఉ ఇప్పుడేం చేస్తున్నారు సార్ హలో హలో హలో హలో హలో సార్ హలో హలో